హలో
ఎం అండి
నమస్కారమండి
ఎలా ఉన్నారండి
మేము బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారండి
మేము బాగున్నామండి బోన్ చేసారాండి
ఆ ఇందాకే చేసామండి మీరండి
మేం భోన్ చేశామండి
అవునా అండి
అవునా అండి మీకు ఆ వినపడుతుందండి మీకు క్లియర్ గా ఉందా
లైట్ లైట్ గా వినపడలేదండి ఇప్పుడు మాట్లాడండి
ఇప్పుడు క్లియర్ గా ఉందా అండి
ఆ ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లియర్గ ఉందండి
మీకు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ క కరోనా వచ్చింది కదండీ ఆ
ఆ వచ్చిందండి
గుర్తున్నాదండి ఎమన్నా కర
ఆ గుర్తుకుందండి
ఏమ ఏమన్నప్పుడు జరిగిన ప్రాబ్లమ్స్ గానీ మీరు చేసిన మీరు సఫర్ అయిన ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పగలరా కొన్ని
ఆర్థికంగా దెబ్బతీసారు ఆర్థికంగా దెబ్బతీసిందండి అది పూట గడిగితే గాని అన్నం తినలేమండి పనిలా పోతే సారా అలాంటోళ్లకు చాన దెబ్బ పడిందండి
అవునా అండి
అవునండి మీకండి మీరు ఎలా
మేం యాక్టుల్ల్య్ మాది ఫార్మింగ్ ఫ్యామిలీ అండి
అవునఅండి ఆ బుట్లో ఎలా ఉండండి
అది లాక్డౌన్ వేసిన్రు కదా ఇవెన్ పంట అదేండి అదే అండి ప ఇప్పుడు పోవళన్నా కూడా సమ్ టైమ్స్ పోలీసులు ప్రాబ్లెమ్ ఎటుపోయారు
అవునండి వాళ్ళు పోలీసోళ్ళు మన మంచికే కదండి వాళ్ళు చెప్
ఉమ్ ఆ మంచికే కాని ఫార్మర్స్ ని సోల్జర్స్ అట్లాంట్ వాళ్ళని ఆపుకో ఎలా చెప్పండి
ఇప్పుడు బాడర్ లల్ల ఆర్మీ వాళ్ ఎలాగానో వాళ్ళు మనక్ అలాగ అండి డాక్టర్స్ పోలీస్ ఎలాబట్లా వాళ్ళు మన ప్రాణాల మీదక్ రాకుండా ఉండాలనే కదండి
అవునా
అంతా మన మంచికే గదండి వాళ్ చెప్పేది
కాని చాలా మంది స్టూడెంట్స్ లైఫ్ కానీ స్పాల్ అయ్యిందండి జాబ్స్ టైంలో కాని కానివ్వచ్చు ఇంటర్లో
అవునండి చనా అవునండి మన దేశ్ శంలో కాదండి చానా దేశాల్లో గూడా ఇలా జరిగిందండి
ఎక్కడ అండి స్టార్ట్ అయిందాది ఏమన్నా ఐడియా ఉందా కోవిడ్ అని
చైనా అండి ఎవరికన్నా తెల్సండి అది మీరండి మీరు ఎన్నో తరగతి చదువుతాన్ రండి అప్పట్లో
నేను కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు సెవెంత్ లో ఉంటాండి అంటే ఈవెన్ అప్పుడు టు ఓన్లీ జస్ట్ ఇంగ వన్ మంత్ కి ఎగ్జామ్స్ ఉండంగా కోవిడ్ లాక్డౌన్ చేసారండి
అవునా అండి మరి ఎలా చేశారండి అబ్బ ఆ టైం లో మీరు
ఆ టైమ్ లో ఏం హ్యాపీగానే ఉండండి మీరు కాలేజ్ స్కూల్ ఉండదు గదా అని ఇంగ ఆ తర్వాత ఉందండి
ఆహా మరి మరి మీకే అర్థంమైటుంది గదండి ఆ హ్యాపీ ఛాన్నాల్ ఎమ్ ఉండదు మీక్
అవునండి ఆ తర్వాత గూడా ఇంకా స్కూల్ లో సం శానిటైజర్స్ గాని
అ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ చేపిచ్కున్నారా అండి మీరు
హ ఫస్ట్ వ్యాక్స్ ఏమో ఏపిచుకున్నా అంటే సామ్ స్టేజెస్ ఉండే గదండి దాంట్లో ఫస్ట్ డోసు సెకండ్ డోస్ అలా ఆ ఫస్ట్ డోజ్ ఒకటి కంప్లీట్ అయిందండి అంతే
ఎందుకండి తెల్సుకోవచ్చా
అంటే ఫ్యూచర్ లో ఏమన్న దాన్ నుంచి మళ్ళీ మనకేం ఉండకుండా
ఆ టాక్ గూడా అప్పుడ్ అలాగనే ఉండేలైన్డి జ్వరాల్ వచ్చేది నొప్పులు పెయిన్స్ అ అందుక అండి
అవునండి వన్ ఆఫ్ రీసన్ అది కూడా మీరు అండి వ్యాక్సినేషన్ అయిపోయిందా
నాది టూ టైమ్స్ అయిపోయిందండి
వ అయితే మీర్ సేఫే గదా అండి ఇకపై
ఆ సేఫ్ అన్ చెప్పలేమండి వ్యాక్సినేషన్ జస్ట్ మన ప్రొటెక్షన్ షీల్డ్ మాదిరంతే అదంతే మనమ్ మనక్ తగ్గట్ జాగ్రత్తల్లో మనము ఉంటే మనం సేఫ్ అండి అంతే
మళ్ళీ ఈ మధ్య కొన్ని వేరే కంట్రీస్లో మళ్ళీ రిపీట్ అవుతున్నాయి గదండి కేసెస్ ఐడియా ఉందా ఏమన్నా?
ఆ ఐడియా ఉందండి అక్కడక్కడా ఓస్తున్నాయండి కేసెస్ వేరే దేశాల్ల ఎందుకండి ఇండియాల గూడా అక్కడక్కడ ఓస్తానయండి మరి
నాకంత క్లారిటీ లేదాండి సమ్ డేస్ బ్యాక్ ఎప్పుడో న్యూస్ లో చూసా
అవునండి న్యూస్ చూడం అండి చాలా మంచిది న్యూస్ చూస్తే
మీరు చూస్తూ ఉంటారా అండి.
నేన్ చూస్తుంటా ఆంటీ మాక్ డైలీ పత్రికొస్తుంది ఇంటికి న్యూస్ పేపర్
అవునండి.
అవున
గా ఫ్యూచర్లో ఏమన్నా ఉంటారా అండి
అంటే మాక్ మడ్సంగ్ ఇనపడ్లేదండి.
ఫ్యూచర్లో ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓస్తాయా అండి మళ్ళీ
రా ఇలాంటివనే కాదండి ఏవన్నా రావచ్చు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన్ నము బాగా దాన్ని అడ్డుకోవాలండి మనము. అంతా బాగా అంత ఏక ఏకమత్యంగుండి మనం అడ్డుకోవాలండి దాన్ని డాక్టర్ చెప్పిన నియమాల్ని పాటి పాటీయాలండి పాటికోకునే అది మనక్ సోకుతుందండి.
ఇంకా మీకేమన్నా ఒచ్చిందా అండి కరోనా
అవునండి వన్ టైం వచ్చిండా
కే
చాలా బాధగా ఉండే దంటే
అంటే ఐ మీన్ అంటే ఎలా ఉండేది అంటే ఏమన్నా పెయిన్స్ గానీ
అవునండి జ బాడీ పెయిన్స్ ఉండే అండి. అంటే మెయిను మేం భయపడ్లేదండి. ఎందుకంటే వ్యాక్సినేషన్ చేపిచ్చుకున్నాం కదా మనకిగేం కాదులే అని మనం ఎక్కు భయపడ్లేదు. స్ట్రెస్ గుడా ఎక్కువ మనం ఫీల్ గాలేదండి. ఆ మెంటలీ స్ట్రాంగా ఉంటే మనకి యా వ్యాధి సోకినా కూడా మనము బాగ్ సే ఫ్టీ ఉండచ్చండి మనం దాన్ని అరికట్టచ్చు. మీకండి మీకేమన్న అలా
మాక్ ఏం రాలేదండి మా ఫ్యామిలీలో ఎవరికి కూడను ఎవర్ కి రాలేదండి మాకి మా ఏరియాలోనే లేదు ఎక్కువ
మీరంతా బాగా ఐకమత్యంగా ఉన్నారా అండి అయితే
ఆవును అంటే ఆ టైమ్లో తీస్కున్న ప్రికాషన్స్ అన్ని తీస్కున్నామండి. ఎవరికి కల కో కోకుండా
అంటే చెప్తారా అండి మాక్ ప్రికాషన్స్ కొన్ని
అదే మాస్క్ ఏస్కొనుండాలి ఎప్పుడు అలాగే ఒక ఈచ్ పర్సన్కి కొంచం డిస్టెన్స్ మెయింటేన్ జేడంలాంటి ఇంకా సానిటైజర్ రెగ్లర్గ వాడడం.
ఆ
మ్ మన ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలంటే ఎక్కువ కానీ డు గాని అలా తింటామ్
ఆబుట్లో మీక్ ఐడియా ఉందా అండి చికెన్ ఫస్ట్ తినకూడదు అన్నారు మరి మరీ చికెన్ తినాలి అని వారే చెప్
ఆ అవున్ అంటే అది కోవిడ్ అనేది అప్పుడు జ్వరం వచ్చిన పర్సన్స్ గుడా కోవిడ్ అనే చూపిచ్చే దండి సంటైమ్స్ వల్ల బాడీలో హీట్ పెరుగుతుంది కదా
అవునండి.
కనీ చికెన్ తినడం వల్ల మేలండి ఇమ్యూన్ సిస్టమ్లో కొంచం ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీలో
అవున మనము తినే తినే ముందు అందర బాడీ అంతా మన శరీరం పరిశుభ్రంగా పెట్టుకోవాలండి శుభ్రంగా ఉండాలి మనము చేతులు బాగా కడుక్కోవాలండి డాక్టర్స్ చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని బాగా పాటి సే మనకి రాదండి
మీరు ఒకటి అబ్జర్వ్ చేసారాండి
చెప్పండండి
ఈవెన్ కరోనా టైమ్ లో కూడా చూడండి ఎక్కువ వచ్చిండేది చిన్న పిల్లలకి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్
ఆ అవునండి ముసలోళ్ళకి అండ్ చిన్నపిల్లళ్ళకి కరెక్టే అండి
బికాస్ వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది కాబట్టి అలా అండి వాళ్ళకి
అది కరెక్టే అండి మరి ఇంకోటి నేన్
ఆ చెప్పండి
ఇంగ చిన్న పిల్లలకి కరోనా అంటే ఏందో తెలిదండి చిన్న పిల్లలకి ముసలిళ్ళకి కూడా అరుద్ వికలాంగులకు కూడా తెలిదుండి అది కరోనా అనేది ఎలా ఉంటుంది వాళ్ళు పోలీసులు డాక్టర్లు ఎంత చెప్పినా వాళ్ళున్న అప్పుడు వినే పరిస్థితి లేకపోయిన రండి వాళ్ళు కూడా ఫస్ట్ ఫస్ట్ లోనే ఎక్కడంటే అక్కడ పోవడం వాళ్ళు కలసడం వేరే వాళ్ళకి బంధువులకి అట్లా
ఆ
వల్ల వాళ్ళకి సోకింద సోక్తుందని నా అభిప్రాయం అండి అది
అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయుండవచండి ఇంకా ఏమన్నా మీకేమన్నా తెలిసిన ప్రికాషన్స్ చూప్పగలరా అండి
అంటే ఆ బూట్ లో స్కూల్స్ లో అయితే ఓపెనింగ్ చేసినాడు నో మాస్క్ నో ఎంట్రీ బోర్డు అక్కడ చూసినా ఆ కొటేషన్ గ్యారెంటీ ఉంటుండి కదండి మాస్క్ ధరించడం శానిటైజ్ చేసుకోవడం మనిషికి మనిషికి ఒక ఐదారు మీటర్లు దూరం పాటియడం
అవునండి
ఆ హ్యాండ్ వాష్ చేసుకొని అన్నం తినడం
ఆ ఓకే అండి మీకు తెలిసిన సమాచారం అంతా మాతో చెప్పారు బాగా
మీకు కూడా కృతజ్ఞతలండి మీకు తెలిసిన మీకు తోల్చిన సమాచారాన్ని మాతొ బ షేర్ చేసుకున్నందుకు
ఇకపై పాటిస్తాలే అండి మేడ్చ ట్రై చేస్తాయి సార్ ఎప్పుడు ఫ్యూచర్ లో ఎటువ
అంటే లేకోచ్చిన ఫస్ట్ మెంటల్లి స్ట్రాంగ్ ఉండాలి ఆ సరే అండి
థ్యాంక్యూ అండి
అ ట్యాంక్యూ అండి